హ్యాపీగా ఉండాలళ ఇప్పుడ
ఎందుకండి ఎందుకండి మీకు అంత హ్యాపీనెస్ ఏమి
తంట హపీగా ఉంది
అతి చెయమడిలేద
అయ్యో లేద్రా నిజంగా చాలా బిగా చాలా రోజుల తర్వాత మాట్లాడు
అవునులేండి మీకు నేను ఎనిమి అయిపోయాను కదా కొన్నిరోజులు కి
మ్మ్
ఇంకేంటండి విశేషాలు మీరు ఇంకా రేపు కాలేజ్ ఉందా అండి మీకు
అవును ఉంది
ఎవరు సరే అండి మేము గేమ్ ఆడతాం గేమ్ ఆడండి
ఆ
గేమ్ గేమ్
చొప్రా ఏం గేమ్ ఆడదాం చోప్రా
ఓ ఏదోటి అన్ని ఆడేద్దాము బింగో నేమ్సు ఆ లాస్ట్ ది లెటర్స్
ఆ సరే రా రాస్కో పీ ఏ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మ్మ్
ఆ అన్నీ ఒక్కొక్కసారి ఆడేద్దాం చాలు వరసగా తర్వాత చూసుకుందాం
మ్మ్
ఉనా అవును
ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వింటీ ఫోర్ ట్వంటీ
నేమ్స్ అనిమల్ ప్లేస్
ఆ అది కూడా
మ్మ్ ఓకే
చెప్పు నెంబర్స్
ఉమ్నా టూ
టూ రెండు పద్నాల్గు
ఏడు
ఏడు ఇక్కడ ఉందబ్బా ఏడు మ్మ్ ఐదు
ఆ ట్వల్వ్
టువ్వ అళ్ళాదాని
సెవెంటీన్
పదిహేడు ఒకటి
ఒకటా ఇరవై రెండు
ఇరవై రెండు ఇరవై ఒకటి
ఆ పదహారు
ఆరు ఇరవై నాలుగు
ఇరవై మూడు
ఇరవై మూడా
హ్మ్
మూడు మ్మ్ ఎనిమిది
అ ఎనిమిది ఇరవై ఐదు
ఐదు మూడు బింగో
ఏంగా
నీ ఇం ప్లే సింబల్ కింద నో పండు సింకు
ఆ చెప్పు స్టాటా
స్టాట్ స్టాప్
జీ హ
ఆ స్టాపు
ఓ గంగా గ్యాన్టాక్ జిరాఫ్
గంగోత్రి గంగా గోట్ గన్ పౌడర్ గన్ గన్ పౌడర్ నువ్వే నన్ను నడుగు
స్టాట్ స్టాప్
ఆ
ఆ
ఆ ఆ
లహరి లక్నో లిజర్డ్ లింట్ రిమూవర్
ఆ లావణ్య లండన్ లయను లీఫ్
లిఫ్ట్ తింగారా అనీకి
అద తింగ్ సర్లే తీసేస్తా థర్టీ ఏ
ఉన్ని లే ఇప్పుడు నేమ్స్ లెటర్సీ
ఆ సరే
ఆ
సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉ స్టాట్ రా
నేనా
స్టప్
హెచ్చు
ట్ర లవర్స్ కు ఫైన్ నువ్వు ఎపుడు చెప్పావ్ బాగున్న ఆ ఆ
ఆ స్టాపు ఇలే పైన హార్సు హల్ హౌస్ హ్యాంగర్ హ గోవర్ హార్వడ్ హనీ హ్యాట్ హాకీ
ఆ
చెప్పు నువ్వేం రాసినవ్
నేను హ్యాట్ హ్యాట్ హన్ను హార్సు హర్యానా హైనా ఆ హిప్పోప్
ఓకే నువ్వు స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్
ఆరు
ఆరా
స్ ఉహు
రాట్ రాడ్ రీడ్ రయాంగ్ రింగ్ రోడ్ రయాంప్ వక్ రన్ రయాన్ రన్నింగ్ స్ను
మ్మ్ నేను రమ్ రాము రాము రామ్ చరణ్ రామ్ పోతినేని రమ్య రాగి రావవా రెబ్బెన రాట్ ఆ
ఆ
ఆ లాస్ట్ లో
ఇంకో మూవీస్ చెప్పు ఇప్పుడు
ఆ చెప్తా ఉండి న న ఆ సరలే ఎఫ్ బిఎస్
ఎఫ్ విఎస్ఆ విజయదేవర కొండా
నో నో
ఉమ్ వెంకటేష్
నో
వరుణ్ వరుణ్ తేజ్ వాడెవడో మూవీ తీశాడు ఆ వరుణ్ తేజు ఆ ఎస్ తోనా
ఆ ఆ
ఎఫ్ ఫన్నా ఎఫ్ త్రీ నా
కాదు రా ఫస్ట్ టైమ్ అప్పటికి చెప్పనంది క్లూ ఇవ్వాల ఫో ఉమ్ సరే ఆగు చెప్తా కే
కేే
ఉ సీకె కేసికె
కె
కె
ఆ సీతో ఏవుడున్నడమ్మ ఏ
ఓల్డు డాన్స్ వచ్చు వాడికి భాగ ఆరర్ వాళ్ళ నాన్న
ఆవి చిరంజీవి
ఎస్
కేయారు
హీరోయిన్
చాజల్ ఆ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ నేను అవ్వల నేను ఏదో ఒకటీ అడుగుతానను కదా
ఉ
ఎల్డిఏ
ఎల్ డి ఎన
ఆ
ధనుష్
కాదు
ఆ ఇంకెవరు ఉన్నారు
డి అన్న వి అన్నా అనుకో వి అనుకో ఎల్ వి ఎ
వెంకటేేష్
చీ కాదు
వరుణ్ తేజు
ఆహా రీసెంట్ పెళ్లి మొన్న మొన్న పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఆ వైఫ్ వచ్చింది
విజయ్ దేవర కొండ
ఆ కష్టాం చూడు ఇది నీకి
ఎల్ వి ఏనా విజయ్ విజయ్ దేవర్ కొండ అనన్య పండే లైగర్ వావ్
వాడే ఉ ఇంకోటి చెప్పు కనుకునేస్త
ఆ అయ్యో నాకి ఆ సినిమా పేరు తెలీదే ఓదద్దు ఆగు చెప్త ఎం గుర్తు రాట్లేదు ర బాబు
స
ఆ వద్దు వాళ్ళ నీకు తెలుసువో తెలీదో చెప్తా ఆ వనీ ఏ
మ్
చె ఎ క్ ఆ ఏ నో హెల్తి లేదు బాయ్ అ అల్లు అర్జునే
అ సరే బై